ఆ వినిపిస్తుంది అవునా
ఊ ఉ పిచ్చిలేత్తాందండి
హు
పితిలేస్తుందండి
హలో
హలో
హ్మ్ చెప్పు
ఏం జెత్తారు మీరు చెప్పండి ఏదన్న లవ్ స్టోరీ అవునా గోరింటాకా మీకు ఇస్
చాలా న్యా
నాకు ఇష్టం నాకు గూడా ఇష్టం అండి గోరి ట కంటే పార్సీల్ పంపండి మా ఇ టికి మా కాడ గోరింటాకు దొరకదు.
దొరకదా మీ దగ్గర
దొరకదండి
మా ఊరుకి రండి మరి
వస్తమండి వసాం
ఫుల్లు పంపిస్తామండి మా ఊర్లో మాక్
ఫ్రీ అవునండి ఏమేమి పొలాలండి ఏ పొలంలో ఏమేసారు అ
అంటే పొలంలో వరి వండిస్తామండి మేము
ఓకే
ఆహా అ వరి వండిస్తామండి ఇంకా తోటలు ఉంటాయండి మాకు.
అవునాండి తోటలలో ఏం పని జేస్తరండి మీరు మీ తోటలో ఏమిన్నాయ్ మామిడి కయలా లేతే నిమ్మకాయల
మా తోటలో ఏముంటాయంటే మామిడికాయ్ లు కాదండి. మామిడికళ్ళ్ చెట్లు ఉంటాయి. కానీ మేము పండించేది పసుపు.
పసుపు కొమ్ములా
పసుపు అండి పసుపు అంటే మాకు బంగారం లాగా అండి మా దగ్గర
అవునా అండి మా దగ్గర బెల్లం అండి బంగారం అంటే
మా దగ్గర పసుపు అండి బంగారం అంటే పసుపు మళ్ళీ మొక్కజొన్న కంకులు టాయ్ అండి ఇష్టంమున్నని దినొచ్చండి
అవునా నాక్ మొక్కల్ అంటే ఇష్టమండి మొక్కజొన్న కం లు అయితే పద రూపాయల్కి ఇరవై రూపాయల్కి దొరుకుతాయి తీస్కరావచ్చు గదండి మాకు.
అప్పుడు మా అమ్మ ఏమో తోట్లోకి వెళ్ళి మంచిగా మొక్కజొన్న కంకులు అక్కడే కాల్చుకొని అక్కడ దినేసి అక్కడ కాల్చుకొన్ ది టే వేరే లెవల్ టేస్ట్ ఉంటాయండి
అవునాండి
అవునండి అక్కడ మొక్క జొన్న కంకులు కాల్చుకొని మా తమ్ముడు మా చిన్న ద్ తమ్ముడు మ నాన్నగారు మా అత్తగారు అందరం ఎళ్ళేసి కాల్చుకొని తినేసి వచ్చినామండి
మా ఇంటికాడ దెలుసా అండి డిమార్ట్ లో దొరుకుతాయ్ అంతే తప్ప మేము ఏడ గొనం అన్నమాట మాకే ఎడ్ దొరకవు ఫస్ట్
అయ్యో మరి చెప్తే కొని తీస్కొచ్చేదాన్ని కదండీ
అసల్ తెలుసా అండి దొరకవు మళ్ళ నిమ్మకాయలు పాల పాలకూర అన్ని గొనాల్సిందే అండి రూపాల్ బెట్టి ఐద్ రూపాల్ బెట్టి
అ అట్లా కాదండి మా దగ్గర మొక్కజొన్న తర్వాత మళ్ళీ వడలు జేస్కుంటం మనమేమో మొ క్కజొన్న కంకుల్ తోని మొక్కజొన్న తెచ్చుక్ కోవాలండి కొంచెం లేతవి అవన్నీ వల్ వల్వాలండి
ఓల్సినంక మిక్స వాట్
ఉలువాసె పెట్టుకొని దాంట్లో కొన్ని వెల్లులిపాయలు వేసుకోవాలి కొన్ని ధన్యాలెయ్యాలి ధనియాలు కొన్ని ఏయ్యాలం టేస్ట్ బాగుంటదండి దానికి అదే టేస్ట్ ధన్యాలు ఏసినాక కరివేపాక ఏయాలండి కొంచెం ఆ నాలుగు ఉత్తి కల్ ప్పేసి మిక్సీ పట్టాలండి పట్టినాక ఒక పేస్ట్ వచ్చింది ఒక మనకు ఒక మిశ్రమం వస్ స్తది కదండి
ఆ ఆ
ఆ మిశ్రమంలో మనం కొంచెం తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం కారం వేసుకోవాలండి
నూనె ఫుల్లు కల్తాది కదండి ఫుల్ ఫుల్లు నూనె ఫుల్ నూనె వేస్ట్
నూనేం వేస్ట్ ఏం కాదండి మం మంచిగానే ఉంటది పట్టేసుకోదటా ఆ నూనె దానికి మంచిగా అప్పుడు వడలు వేసుకుంటే ఒక రెండు నిమిషాలు గోలియ్యాలండి అం తేయండి
తొందరగా అయిపోతదా అండి అది వంట
చాలా తొందరగా అయిపోతాయండి రెండు నిమిషాలు అడ్టు ఇటు గోలిస్తే మళ్ళీ దానికి ఏ పక్కన ఏం అవసరం లేదండి ఊరికనే తినేసేయోచ్చు దాన్ని
అవునా మేమేమో గ్యారెలు చికెన్ కూర చేసుకొని తింటారాన్నమాట మా ఇంట్ల
ఓ మీరు వైషయాలం కున్నా మీరు కోమటోళ్ళు అనుకున్నానండి నేను
ఓ మీర్ మా
ఏ అట్లా అనోద్దండి అట్లా అనోద్దండి అందరి కులం ఒకటే అండి అట్లా అనోద్దు మనం కులం పిచ్చి కాదండి మేము మంచోల్లం అవునండి మీకు ఈ విషయం తెలుసు సాండి
ఏంటండి మరి మా ఇంటికి రండి మేము గారెలు అన్ని తినిపిస్తామండి మీకు
మీరు గ్యారలు తిన్పిస్ స్తారండి అండి మేమయితే భోజనాలు పెట్టిస్తామండి మాకు రేపు శ్రీరామనవమి ఫుల్ ఉత్స వాల్ జరుగుతాయ అనమాట కళ్యాణం జరుగుతది పూలు డెకరేషన్ చేస్తుర్రూ పూల చెట్లు అన్నీ అన్
ఇక్కడో పూలండి ఇక్కడికి నేన్ దొస్తుందా అండి
అవునా అండి
నిద్ర పోకండియాల కొంచెం సేపు కొంచెం సేపు నిద్ర వోకండియాల
పోనండి ఈ రోజు నిద్ర నాకు కొంచెం పని ఉందండి చాలా
పన్నెండింటి వరకి పని చేసుకొండండి పన్నెండింటి వరకి పని చేసుకో డి తర్వాత మీ పిల్లలకి అన్నం పెట్టండి ఇగ
పన్నెండిటి వరకు ఫోన్ చేద్దాం అంటే ఎవ్వరియేలో అర్ధం కాట్
నేను చెప్పనా అండి మీకు
చెప్పండి
చెప్తానండి ఇంకా మా ఇంట్లో ఆ అవునండి కరేపాక్ చెట్టు పెట్టినాం అండి కానీ కరేపాకే కాస్తలేదండి
కరెపాకు చెట్టు మేము మా ఊర్లో కరెపాక్ చెట్టు దెన్ ఇంటి దగ్గర పెట్టుకోరండి మంచి జరగదని మా ఇంటి దగ్గర ఎవ్వరైతే కరివేపాకి ఇంట్లో పెంచుకోరండి
మరి కనాకంబరాలు పూలు అట్లా తెలుసా మీకు పూల చెట్లు తెలుసా పూల చెట్
పూల చెట్లు పూల చెట్లు అవన్నీ ఉంటాయి
అవునా మా ఇంట్లో లేవండి ఆ పూలు పూల చెట్ ఇట్ల లేవండి మా దగ్గర
పూల చెట్లు పెట్టుకోవచ్చు అని కరివేపా చెట్టు పెట్టు కోరు మా దగ్గర
దగ్గర కొత్తిమీర ధనియాలు చెట్టు పెట్టుకుంటారు తెలుసండి ధనియాలు పోస్తే కోతిమీర ఐతదండి అంట మీకు తెల్స ఆ విషయం అవునా మాకేమో తోటకూర పాలకూర మా ఇంటి కాడ తెలిసి వాళ్ళు తెచ్చిస్తారు అనమాట ఆ అవునండి మీకు మోటార్ ఉందాండి నీళ్లు నీళ్ళలు ఎట్లా వస్తాయండి మీకు ఊర్లా
బోర్ వేసుకుంటాం బోరు బోరె
మా దగ్గర బావి మా ఊర్లో మా మామ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బో బావి ఉంద అనమాట బావిల నీళ్ళు ఉంటయి ఎప్పుడు నీళ్ళు ఉంటనే ఏ ఉంటాయండి ఎన్ని తీస్తే అన్ని ఎళ్తయి
ఏమైంది
సరే అతందండి తలకాయ్ నొప్పి లేస్తుందండి మాకు
మాక్ బోరచ్చి బోరేత్తే వాటరత్తే ఈలకీ
తలకాయ్ నొత్తదండి
తలకాయ్ నీకు నోతే ఇంకా నేను ఎన్ని ఫోన్లు మాట్ నడాలి ఇప్పుడు ఈరోజు
సాయ్ తాగండి కొంచెం
ఊ బయటకు అ
ఎందుకండి హాస్టల్ ఆ అండి హాస్టల్ల ఆ మీకు చికెన్ పెడతారా రెండు సార్లు మూడు సార్లు
ఊ పదిసార్లు పెట్టేందుకు మా అత్తగారిలు కాదు ఇది
అవును కదండి మీరు అత్తగారిలు అవునండి మీ అత్తగారి ఇంట్లో రోజు పెడతారా మీకు మరి
పెడతారు పెట్టకపోతే నేనేం నేనే వండుకుంటిగ
మీక్ పెళ్ళి అయిందా అండి మరి
ఊ ముగ్గురు పి
అవునండి నా అంత పిల్లలు ఉన్నారు కావచ్చు కదండి మీకు
ఊ కాలేజ్ అయిపోయిందండి ఇంకొక అమ్మాయి ఇప్పుడు జాబ్
మరి మీర్ ఎందుకు హాస్టల్ ఉంటుారండి మీకు పిల్లలు ఉన్నాక ఉ లాజిక్ మీ ఆశ్రమంలో ఉంటరు ఆశ్రమంలో ఉంటరా మీరు ఆశ్రమంలో ఉంటురా అండి మీరు
అవునండి వృద్ధాశ్రమంలో ఏసారు నన్ను
అవునండి ఈ ఈ కాలంల తెలుసా అండి కొడుకులు బిడ్డలు అందరు కలిసి వృద్ధాశ్రమంలో పడితరు కోడళని తల్లుల్ని ఈంట్ల పిల్లల్ని
అవును అండి ఇగ ఏం చేద్దామండి అలా ఉంది ది అలా నడుచుతుందండి కాలం
ఈ ఇంకా తొందరగా అయితేలేదండి తలకాయన నోత్తందండి
నేను ఇంకా రెండుసలు ఏస్తానండి మీకు
అమ్మో
కొత్తాందండి
అందరి ఇదే మాటనుతున్నారండి నేను ఇంకొకసారైనా
సండి ఇంగో మీకు ఈ విషయం తెలుస అండీ అవునండి అవునండి అవునండి పాల పాలతో పెరుగు చేస్తారు ఇంకేమనా రకాల రకాలు చేస్తారా అండి స్వీట్లు పాలతోటి ఏమన్నా చెప్పండి
ఆ చేస్తాం మేము పాలకొవ చేసుకుంటా మన మాకు బర్రలు కూడా ఉన్నాయండి
మీకు బరెలు ఉన్నాయా మాకు ఆవులు బర్రలవన్ని లేవన్నమాట
మాకు బర్రలు కూడా ఉన్నాయండి మా మా బర్ర పాలు మేము దాగుతామండి ఎక్కువ పాలు ఇచ్చినప్పుడు మేము
మేము ప్యాకెట్ పాలండి. మాకు ప్యాకెట్ పాలు ప్యాకెట్ పాలే మంచియి అండి. బర్రెపాల కంటే ఏ
ఆ అది ఎవడు రాసాడండి ఎక్కడ రాసాడో నా చూ ఇయ్యండి ఓసారి
నాకైతే ప్యాకెట్ పాల అయితే నచ్చుతాయ్ అనమాట చీ అవి జుస్తే బర్రని జుత్తే తాగబు బుద్ధి కాదండి పాలని
తెలివి తెలివిలేని దద్దమ్మ ఉన్నావేంటి
తెలుసండి తెలివితే తెలివిలేదు కాబట్టి మీరు తెలివి లేదు కాబట్టి మీలాంటి ఓళ్ళు స్నేహితులు ఉండారండి నాకు
ఏ బడికి వెళ్ళారండి మీరు మీ బడి మీరు ఎప్పకండి బయట ఎవ్వరు అక్కడ జ అక్కడ పోయ్యి
నాకే పేరుదేలదాండి మీకేం చెప్ పాలన్నీ చదువుకోలేదన్నమాట
అదేఅండి మరి బడి పేరు ఎవరి
మరి నాకు పాల ప్యాకెటే ఇష్టం అండి ఎందుకంటే అక్కడ అంత నీసు వాస నా గలీస్ గలీస్ ఉండదనమాట ప్యాకెట్ పాలల్ల ఆ ఆవు పా వద్దండి చెప్పగాని తాగబుద్ది గాదు. అవును మీకు గప్ చూపులు ఏం గలప్
యూరియా వద్దండి ఇంగ చెప్పకండి.
గప్ చూపులా మీకు ఏం చేస్తారు. తెలుసా అని అవునండి నిమ్మకాయ సోడాల అయితే ఏమేమో కలుపుతారండి మీకు
నిమ్మకాయ సోడ ఏ బాగుందండి ఇక్కడ మా హాస్టల్ దగ్గర చాలా బాగు
ఇరవై ఐదు రూపాయల్ బొక్కండి ఆ ఉప్ప నాకు
ఇరవై ఐదు రూపాయలు బొక్కెండి మీరు నాకు అరవై ఐదు రూపాయలు వే.
మాకా మాకు ఇరవై ఐదు రూపాయలు బొక్క అండి తలకాయ ఇగా తలకాయ తిరుగుతుంది అని అయితేంది తెలుసా అండి ఆ చోడదాగినంక లీటర్ నీళ్ళు తాగినండి నేను
అయ్యో నేను అండి వచ్చినాక రెండు లీటర్ నీళ్ళుదాగానా సరే అండి మా ఆయన బిల్ ఇస్తున్నారు బాయ్
మీ ఆయానా విలుస్తుండా అండి ఒక నిమిషం ఆగుర్రి
ఏ బాయ్ అండి ఉంటానండి.
ధన్యవాదాలండి. మీరు నాకు సమయం ఇచ్చినందుకు కేటాయించినందుకు